ఆఓ
ఆ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మాట్లాడుకోబోయేది పుస్తకాల గురించి
అవును మనం ఇప్పుడు ఈ పుస్తకాల గురించి అన్న మొదటి అంశం వస్తే మనకు ముందుగా ఎన్నో రకమైన అంశాలు గుర్తుకు రావాలి ఎందుకంటే మనం మన చిన్నప్పటి నుంచి పుస్తకాల ద్వారానే మనం చాలా అంశాలను నేర్చుకు మన తరగతి గది కావచ్చు
చాలా తెలుసుకోవడం కూడా పుస్తకాల ద్వారానే ఎందువలన అంటే మనములు ఆ నేర్పిచ్చేది ఒక ఉపాధ్యాయుడ అయితే మనం దాన్ని ప్రవర్తించేది ఒక విద్యార్థినిగా మనం నడుస్తున్నాం
ఆ ఇంకా తీసుకుంటే మనకు మా పుస్తకాలు అనేది మనకు ఎన్నో నేర్పిస్తాయి ఇగ మనం తీసుకున్నట్టయితే ఒకటి మనం చదవడం నేర్చుకుంటాం ఇంకొకటి దాన్ని చూసి రాయడం నేర్చుకుంటాం ఇంకా కొన్ని మనం పాఠాలను నేర్చుకుంటాం అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కొత్త అనుభూతులు కొత్త కొత్త అంశాలను
అవును చాలా విషయాలు పుస్తకాల ద్వారా నేర్చు ఉంటాం అదే విధంగా మనం లెక్కలు కూడకం అనే అనేటివి కూడా మనం పుస్తకాల ద్వారా నుంచి నేర్చుకుంటాం
అవును ఇంకా చూసుకున్నట్లయితే మనకు రకర మనకు మన బాల్యం నుంచి మా పాఠశాలలో కావచ్చు ఇంకా మనం ఎక్కడైనా సరే లైక్ లైబ్రరీలు ఇలాంటి కొన్ని ప్రదేశ ప్రదేశాలలో కూడా కొన్ని రకాల పుస్తకాలు కొన్ని అంటే దాంట్లో కూడా విద్ అంశాల మీద ఆ విభ వి విభజించి ఉంటారు తీసుకున్నట్టుగా మనకు కొన్ని
కథల పుస్తకాలు కథల పుస్తకాలే అయితే బలే ఉంటాయి చదువుకోవడానికి అదే విధంగా నిద్ర రావడానికి కూడా కొన్ని చదవచ్చు అదే విధంగా కొన్ని నీతి వ్యాఖ్యాలను తెలుసుకోవడానికి కొన్ని చదివి ఈ కథ స్ కథ బుక్ కథలో పుస్తకాలని చదువుతాను
అవునవును ఏదైతే నువ్వు చెప్పావో ఇలాంటి కథల పుస్తకాలు ఇంకా కొన్ని ఉంటాయి ఆరోగ్యాన్ని తెలిపే సూ సూచనలు ఇంకా కొన్ని ఉంటాయి మనం దాని ద్వారా మనం ఎన్నో సారాంశాలను నేర్చుకోవచ్చు ఇంకా కొన్ని పుస్తకాలలో ఏముంటదంటే ఆ మనం మన జీవితాన్ని ఎలా గడిపితే బాగుంటది అంటే కొంచెం మో ఆ మన మన మానసిక స్థితిని సరిగ్గా పెట్టే పుస్తకాలు ఉంటాయి ఇంకా కొన్నైతే జీవిత చరిత్రలు ఉంటాయి ఇలా చనా రకాల పుస్తకాలు ఉంటాయి
అవునా అదే విధంగా పుస్తకాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి అవి మనం ఏ విధంగా బయట నడవాలి అదే విధంగా ఎవరితో ఎలా ప్రవర్ తించాలి గురువులు గురువులకి మర్యాద ఇవ్వడం కానీ అదే విధంగా మనకంటే పెద్ద వాళ్ళలకు మర్యాద ఇవ్వడం చిన్న వాళ్ళలకు మర్యాద తీసుకోవడం ఇలాంటివి చాలానే నేర్చుకోవచ్చు మ న పుస్తకాల ద్వారా
అవునవును ఇందులో భాగంగానే మనం ఇంకా కొన్ కొన్ని పుస్తకాలు ఉంటాయి ఎలాం టే కొంతమంది జీవిత చరిత్రలతో వాటిని రాసింటారు అలాంటి పుస్తకాలు ఏం చేస్ సంటే వారు వారి జీవితకాలంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు వారు వారి జీవితకాలంలో చేసిన గొప్ప గొప్ప పనులు ఇంకా వారు ఏదైనా ఒక సమస్యలను ఎలా ఎదుర్కున్నారు ఇలాంటి అంశాలను సంక్షిప్తంగా దాట్లో రాసింటారు అప్పుడు మనం అలాంటివి చద్ చదవడం వల్ల మన జీవితంలో దాన్ని ఎలా మనం అనువర్తించుకోగలము వాటిని మనం ఎలా పాటించగలము మన జీవితాంలో అలాంటి ఏదైనా ఎదురైతే మనం దాన్ని ఎలా ఎదుర్కొని మనం వారిలాగా మనం ఎలా చేయగలము ఇలాంటి ఎన్నో అంశ్ శాలకు మనం ఆ పుస్తకాల ద్వారా మనం సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉందని నాకనిపిస్తూ ఉంటుంది
అవునవును మనం పుస్తకాల ద్వారా ఇవన్నీ నేర్చుకోవచ్చు అదే విధంగా ఆ కొన్ని పెద్ద పెద్ద గ్రంథాలు అలా లైక్ మహాభారతం ఇలాంటివి భగవద్గీత ఇలాంటివి చదవడం వల్ల మనకి మ్ జన్మధన్యమౌతది
అవునవును ఏదైతే ఇలాంటి గ్రంథాలు ఉంటాయో విటిని నా అంటే భక్తి పరంగా చూసుకుంటే ఒక రకంగా ఇంకా మనం దాన్ ద్వారా ఎన్నో తెలుసుకోవాల్సిన అంశాలు కూడా దాగి ఉంటాయి అంటే ఏదైనా కూడా నా అభిప్రాయం ప్రకారం ఒకటి జరిగింది అంటే అది ఊరుకనే జరిగిండదు దాని వల్ల మనకు ఎన్నో రకమైన పాఠాలు కావచ్చు కొన్ని సందర్భాలకు ఉదాహరణలు కొన్ని సమస్యలకు పరిష్కారాలు. ఇలాంటి ఎన్నో అంశాలకు మనకు సమాధానాలు ఇస్తాయని నేను భావిస్ చ అందులో భాగంగా ఇలాంటి ఏదైతే మనం చెప్పుకున్నామో గ్రంథాలు కావచ్చు ఇలాంటివి. వాటి ద్వారా మనమి మన జీవన శైలిలో ఇలాంటి అలవాట్లు అలా ఉంటే ఎటువంటి సందర్భాలను ఎలా ఎదుర్కోగలము. ఇలాంటి అలవాట్ ఇగ మనకు మన జీవితంలో ఒక ఉత్తీర్ణ ఉత్తమైన స్థానాన్ని తెచ్చిస్తాయి. ఇలాంటి ఎన్నో దాంట్లకి సన్ స సమాధానాలు దొరుకుతాయన్న భావనలో ఇలాంటి పుస్తకాలు రచించారన్నది. నా వైపు ఉన్న అంశం
అదే విధంగా రోజు వచ్చి గ పత్రిక చదవడం వల్ల మనకి జ్ఞానోదయం చాలా అవుతది మన దేశంలో వాళ్ళ లేకపోతే మన ప్రపంచంలో ఏ విధంగా ఏ మూలలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి చానా ఉపయోగపడుతది వార్తా పత్రిక. పిల్లలు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చదవగల ఈ వార్తా పత్రికల గురించి చాననే తెలుసుకోవచ్చు.
అవునవును ఈ వార్తా పత్రికలు కూడా మన దైనందిన జీవితంలో ఒక ముఖ్య పాత్ర ఎందుకంటే మన ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న ఒక అంశాన్ని మా మానవులకు తెలియజేస్తున్నాయంటే ఇది ఒక గొప్ప అంశమే మనం ప్రతి రోజు మనం బతికేస్తున్నాం అన్నది సర అయిందే కానీ మన సమాజంలో ఏం జరుగుతుంది మన ప్రక్కన ప్రదేశాలలోలే దే కావచ్చు మన దేశాలలో లేకపోతే మన సమాజంలో ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి అనే ఈ అంశాలను తెలుసుకుంటూ జీవితాన్ని గడపడం అనేది ఒక ఉత్తమమైన లక్షణం అప్పుడే మనం మన జీవితాన్ని మన మొఖల్లమే కాదు సమాజంతో పాటు బతుకు కుతున్న బతుకుతున్నాము అనే ఒక ఆలోచన అనేది మనిషికి అనిపిస్తుంది.
అవునవును
ఇంకా చూసుకుంటే మనం ఆ అటువంటి సమస్యలను ఏదైనా ఎదుర్కొన్నప్పుడు మనం వాళ్ళు ఎలా చేశారు అటువంటివి మనం కూడా పెట్టగలమా అలా అటువంటి సమాధానాలు మనం కూడా ఇవ్వగలమా ఇలాంటిస్ సందర్భాలు మనం మన అసలు మెదడు ఆలోచించే శక్తిని పెంచిన పెంచినట్టు అవుతాం మనం ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల కావచ్చు లేకుంటే ఎక్కువ సందర్భాలను చూడము. లే అంటే గొప్ప గొప్ప చరిత్రలను మనం అయిపో గొట్ అంటే చదివి వాళ్ళ నుంచి ఇటువంటి జ్ఞానాన్ని పొందడము ఇలాంటి అంశాల వల్ల
అవునవును అదే విధంగా మనం పుస్తకాల గురించి ఇలా చాలానే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు మనం పుస్తకాలు చదవడానికి చానా ఓపికంగా మనుషులు ఓపిక లేక పుస్తకాలు చదవడం మానేశారు చానా మంది ఊ సెల్ ఫోన్ లో చూడటం చదవటం ఇలా తయారయ్యారు ఇప్పుడు ప్రెసెంట్ సిట్యువేషన్
అవునవును ఏదైతే నువ్వు చెప్ పవయి ఓపిక అనే అంశం ఇది ఇది ఒక ఎలాంటి అంశం అంటే మనం పక్కా మన జీవితంలో నేర్చ్ కొని అలవరుచుకోవాల్సిన అంశం ఎందుకంటే ప్రతి ఒక్ ప్రస్తుతంలో ప్రతి ఒక్కరికి ఓపిక నశించిపోయి ప్రతిదీ కావాలి వెంటనే కావాలి అన్న ఒక స్థాయికి వచ్చేసాం ఎప్పుడైతే ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయో అవి మనకు ఓపికను నేర్పిస్తాయి ఓపిక ఎప్పుడై అంటె మనం నేర్చుకుంటాము మన జీవితంలో కొన్ని స సందర్భాలను మనం ఓపిక వహించాలి అప్పుడు మాత్రమే మన జీవితం అనేది ఒక సార్థకతం వై కు సాగుతుందన్నది భావన నా భావన అందులోను ఇలా ఏదైతే పుస్తకాలు ఉన్నాయో పుస్తకం మొత్తం చదవాలి అన్న ఒక భావన మరియు ఆ చదివిద్దా చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆ సారాంశాన్ని కూడా మనం ఒక ఒక అంటే ఒక నీతి ఇం నలుగురికి పనిచయడం కావచ్చు లేదంటే మనమే దాన్ని అర్థం చేసుకోవడం ఇలాంటి అంశాలు కూడా మానవులో ఆలోచన శక్తిని ఓపికను ఆ ఇంకా వచ్చేసి అంకిత భావాన్ని ఇలాంటి కొన్ని భావలను పెంపొందిస్తాయని నా అభిప్రాయం
ఆ ఇలాంటి చదవడం వల్ల మనం ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి నిర్ణ యాలు తీసుకోవాలి అదే విధంగా సందర్భాలు అది కష్టమైన గాని దుఃఖమైన గాని ఆ సంతోషమైన గాని అలాంటి సందర్భరాల్లో సలహా ఇవ్వడం గా ఇలాంటివి ఇతరులకు సహాయపడేలా మనం మాట్లాడగలగాలి మాట్లాడవచ్చు ఈ పుస్తకాలు చదవడం వల్ల
అవునవును ఇ
విషయానికి వస్తే ఇప్పుడున్న పిల్లలలో చాలా వర ఓపిక అనేది అసలకి లేదు ఎందువలనంటే ఈ స్మార్ట్ పరికరాలు యూజ్ వాడటం వల్ల అందరిలో బద్ధకం అనేది చాలా ఏర్పడిపోయింది వాళ్ళు అందరున్న ఒక నీల్ గ్లాస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఆ తీసుకోవడానికి ఆ బద్ధకం అయ్యి ఏం తాగుతావులే అనే స్థితికి వెళ్ళి ఆరోగ్యాలు కూడా చె డిపోవడానికి కారణం చాలానే ఉంది
అవును ఈ బద్ధకం అనే అంశం వస్తే అదెంతో ఆలోచించింది ఎందుకంటే ఒకొప్పటి కాలంలో బద్ధకమైన దూరం పెట్టి ప్రతికా ప్రతి పనిని మనమే చేసుకుందాం లేకుంటే ఏదైనా కూడా పంచుకొని చేసుకుందాం కష్టాన్ని పంచు తన్నాం ఇలాంటి అంశాలు ఎన్నో ఉండేటివి కాబట్టి మనుషుల మధ్య అనే సంబంధాలు కావచ్చు మనుషుల యొక్క ఓపిక ఇంకా సహనము మనుషుల మధ్య బంధుత్వాలు బాంధవ్యాలు ఇలాంటివి మెరుగ్గా ఉండేటివి ఇప్పుడు వారి వారి దైైనందిన జీవితంలో అందరూ నిమగ్నం అవ్వడం వల్ల పిల్లలను ఎలా పెంచాలి అన్నది మర్చిపోతున్నారు పిల్లలు ఎలా బంధుత్వాలను ఏర్పచువాలి ఎవరితో ఎలా ఉండా లనేది కూడా మర్చిపోతున్నారు ఇంకా చూసుకున్నట్ల తే మనం బుక్ అంటే పుస్తకాల పరంగా పోతే నాభిప్రాయం ప్రకారంం పుస్తకాలను చదవడం కంటే పుస్తకాలను చదువుతూ వాటితో పాటు ఉన్న ఆ బొమ్మలనేది ఏతే ఉన్నో దానిలని ఊహిస్తూ చదవడం అన్నది ఎంతో సంతోషాన్ని కలిగిచే అంశం అనే నాకు అనిపిస్తూ ఉంటుంది
ఆ సందేశం చెప్పిన విషయం చాలా మంచిది అదే విధంగా చిత్రీకరణ చేసిన ఆ బొమ్మలను ఇప్పుడున్న పుస్తకాలు అలాంటి బొమ్ బొమ్మలు ఏమి రావట్లేదు అనేది నా సందేశం
అవునవును ఒకప్పటిలో అయితే ఆ ప్రతిదాని ఒక పుస్తకం లో బొమ్మలు ఉండేవి దానికి సంబంధించిన దానికి సంబంధించిన సారాంశం మాత్రమే ఉండేది అప్పుడు చదువుతూ ఒక ఒక్క చూస్తూ ఉన్నప్పుడు మాకు బాగా అర్థంమవుతూ ఉండేది అలాంటి సందర్భంలో మనకు ఎంతో అంటే ఆలోచించిన శక్తి ఊహించే శక్తి ఇంకా అర్థం చేసుకుని శక్తి అనేది చానా బాగా మెరుగ్గా ఉండేది ఇంకా మనం చిత్రీకరణకు వచ్చేస్తే అక్కడ చూసిన బొమ్మలు మనం వెయ్యాలి అనే ఆశ ఆ జిజ్ఞాస దాని వల్ల మనకు ఈ చిత్రకళ అనేది కూడా కొద్దో గొప్ప మెరుగ్గా ఉండేది
ఒకప్పుడు అవి బో అది ఆ బోరు కొట్టిన ఆ చిత్రీకరణని చూస్తే వినేలా అనే ఆసక్తి కలిగించేటివి ఒకప్పుడు పుస్తకాలు
అవునవును వాటిని చూస్తూ ఇంకా వాళ్ళలో ఉన్న కొత్త కొత్త బొమ్మలు మనం వెయ్యాలి ఆ ఇంకా మనం ఎంత బాగా వేయగలము ఇంకా పోటీతత్వంతో చదవడం కావచ్చు ఇంకా పోటి తత్వంతో బొమ్మలు గీయడం ఇలాంటి చానా అంశాలు మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిచేది మన మిత్రులతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి కొత్త కొత్త పుస్తకాలను చూడము అక్కడున్న బొమ్మలను చూసుకుంటూ మనం ఆ కథలను ఊహి కుంటూ ఉండడము ఇలాంటివి ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి మనసుకు
అవునవును ఇక మనకు ఇ పుస్తకాల గురించి ఇంతటితో సమాప్తం చేద్దాం ఓకే